ఆర్ గదే పిచ్చిలేత్తాంది ఈ డాక్యూమెంట్కి ను
రేపేం రివ్యూ ఫై
ఏమో ఫైనల్ అంత లేరు ఏ జెప్తలేరు ఫస్ట్ ఫైనల్ రివ్యు ట్వంటీకి పెడతా అన్ చొప్పిండు
ఆ
ఆ అయితే సరే అనేసి మేమన్నాం ఆ హచ్చోడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది పేపర్ పబ్లిష్ చెయ్యాలింటే ఇంకా
ఈ పేపర్ పబ్లిషేంది అసలు
పబ్లిష్ షేయ్యాలట అందరూ ఏమంటారు హెచ్ ఆడి బ్యాచ్ మ్యీచ్ ఉంటారు గదా ఎవరైతే హెచ్చోడి బ్యాచ్ మీడ్స్ ఉంటారో వాళ్ళు ఆ టూ థౌజండ్ టూ థౌజండ్ పే జేయాలంట ఆయనకు దెలిసిన ఆతరు ఎవరో ఉన్నాడట వాళ్ళు ఉహు అయితే ఇగ అట్నా చేపిస్తాడంట ఆయన ఊమ్
ట్వంటి ఫస్ట్ ట్వంటీ కన్నారా అయితే
ఆ ట్వంటీ కాన్నరు ఇగ రేప్ రేపు ఆ రేపు ఏమో సడన్ గా
అంటే నార్మల్ జస్ట్ ప్రజెంటేషన
అంటారు మరి ఏం జెత్తరో ఏమ్
అవుట్ పుట్ జూపిచిల్ల
ఆ అప్పుడే వొచ్చింది వీడియో తీసినాం అఔట్పుట్ మది కొలాబ్రేరేషన్ గదా ఉమ్ ఒకే
డాక్యుమెంట్స్ సబ్మిషన్ ఎప్పుడు మరి ఫైనల్ రివ్యూ రోజేనా
ఆ
డాక్యుమెంట్ సబ్మిషన్
ఏం మామ డాక్యుమెంట్స్ సబ్మిషన్ ఎఫ్తారా రఫ్ కాఫీ అంట ఇప్పుడు టూ సైడ్స్ రఫ్ కాఫీ తిప్పించుకోవాలట
రఫ్ కాఫీ ఏంటిది అంటే ఫస్ట్ చూపించినక మల్ల తర్వాత డాక్యుమెంట్ చెయ్యాలా
ఆహా లేదు ఇది ఉంటది చూడు టూ సైడ్స్ రఫ్ కాఫీ తీయాలి రఫ్ కాఫీ అంటే ఓన్లీ ప్రింట్ అంతే ఇగ
ఆ కద్ దానేం చెయ్యొద్దా
ఏం చెయ్యొద్దు ఆహా ఏం చెయద్ ఆ ఎ మాసకి అర్థమితది లేదు ఊరికే ఇదే సరిపోతుంది మాకు
మళ్ళా ఇప్పుడు అది ఫస్ట్ నుంచి చేసుకుంట కూర్చ
ఆ ఇగో ఇదే ఇదే అయితాంది అది ఆ ఫస్ట్ నుంచి ఎక్కడది అదే ఉన్నదే ఆయసకగా అయితలేదు
ఆ అప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది అన్నవ్ గా ఇంకా టూ త్రీ పేజెస్ ఏమో ఉన్నాయి అన్నవ్ గా
ఆ అంతే గదే ఉంది ఇప్పుడు ఆ డాక్యుమెంట్ల కన్వర్ట్ చేస్తా కదా చీ పిడిఎఫ్ ల కన్వర్ట్ చేస్తా కదా ఉన్నది మొత్తం పోతుంది ఇప్పుడు మంచిగా నీటిగా
ఆహా ఇందులేడ చేస్తున్నా చెప్పు ఓడ్లనా పిపిటీలనా వర్డ్ ల ఎడిట్చేసి పి పి పిడిఎఫ్ కన్వర్ట్ చేసి మొత్తం మొత్తం పోతుందా ఎందుకు పోతాంది పివిస్ కన్వర్ట్ చేస్త తే ఫస్ట్ సేవ్ చేస్తే నార్మల్ గానే వచ్చిందా
ఆ ఇప్పుడు చూసినం అనుకో వర్డులా మంచిన వస్తుంది నేను ఎ చేసింది అవని నీట్ గానే ఉంది అంత ఎట్లు ఉంది అట్లనే ఉంది
ఫస్ట్ నార్మల్ గా వర్డ్ లో సేవ్ చేసిన తర్వాత పిపిటి ఫస్ట్ నార్మల్ గా వర్డ్ లో సేవ్ సేవ్ చేసి దాని తర్వాత పిడిఎఫ్ అప్లోడ్ చేయరాదు
అట్లే ఎమ్ అంటావా
స నార్మల్ సేవ్ చేయి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి పిడిఎఫ్ కి అప్లోడ్ చేయి చేస్తా డౌన్లోడ్
అంటే అర్ధం కాలే పిడిఎఫ్
ఇప్పుడు మొత్తం అయిపోయిన ఎడిట్ చేసిన తర్వాత సేవ్ యాజ్ ఒత్తుతవ సేవ్ సేవ్ సేవ్ చేస్తావ్ కదా ఉమ్ సేవ్ యాజ్ చేసిన తర్వాతా మళ్ళా వర్డ్లో ఓపెన్ చేయేదాన్ని సేవ్ చేసిన దాన్ని ఇప్పుడు నీ ఫైల్స్ సేవ్ తాయి కదా అది
ఆహా
తర్వాత అప్పుడు ఆ దాన్ని మళ్ళా ఎడిట్ లెక్క చేసి ఎక్స్పోర్ట్ లో పోయి క్రియేట్ స్ పిడిఎఫ్ అనద్దు
తెలియదు
అవునా సేమ్ యాస్టీజ్ ఎట్లున్న అట్లనే వస్తుది కదా ఎందుకు పోతుంది మళ్లీ
ఆ దానికి ఏం వచ్చిందో ఏమో
ఏమో మరి ఎట్లా చేసినా అదే సేమ్ అదే అయితాది
ఆ అదే కదా
నేను అప్పుడు అయితే మరి ఇంతవరకు అన్ని పేజెస్ ఎప్పుడు వర్డ్ లో ఎడిట్ చేయలేగాని పీపిటీలు ఎడిట్ చేసి కృష్ణ
ఆహా
ఊ పిపిటీలు అయితే ఇంకా ఈజీ అయిపోతాయి స్లైడ్స్ అని పిపిటీలు ఎడిట్ చేసినా
పీపీటీ లో ఎట్లా చేస్తవ్ మొత్తం గంత డాక్యుమెంట్
అది మొత్తం పీపిటి కన్వర్ట్ చేసి ఎడిట్ చేసిన అంటే మా ప్రజెంటేషన్ ఎడిట్ చేసినా ఈ డాక్యుమెంట్ కాదు
ఆహా
ఆ మా పిపిటి ఎడిట్ చేసినా వాడ్లా నార్మల్ అప్స్టాక్ ఇవి ఎడి చేసినా అంతే ఆ డాక్యుమెంట్ అంతాగానం ఏం చెయలే ఏంటిది
బ్లాంక్ పేజ్
బ్లాంక్ ద రిమూవ్ అని ఆప్షన్ లేదా
బ్లాంక్ పేజ్ ఆహా లేదు నా తెలిసి ఆ బ బ్లాంక్ పేజ్ ఉండడం వల్లనే అట్లా అయతుంది అనిపిస్తుంది నాకు
ఆహా
అహా
బ్లాంక్ ఎందుకు వచ్చింది మరి ఎక్స్ట్రా
అదే కదా
ఒక్క రోజు హాల్ డే ఉన్నా ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటావ్ కదా
ఆ ఆసలుకి కోపం వస్తుంది నాకి దాన్ని ఎట్లా తన్నాలో అర్ధం కావట్లేదు ఇప్పుడు ఉన్నాయన్నీ ఇగా ఇవ్వే ఇవ్వే సరిపోతున్నాయి
హా ఆమె ఏమంటుంది అడిగా నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేవ్
నేను అన్నా అదే అన్న అదే అంటాంది నిను నా గంతగానం ఫోన్ చేస్తున్నా ఒక్కసారి కూడా ఏ వస్త లేదు నీకు అదే మానస కి అయితే చేస్తున్నావు అని నేను అన్నా ఆ లేదు లేదు మార్నింగ్ తినేటప్పుడే మానస ఫోన్ చేసింది
ఆ ఆహా ఏమంటుంది ఆ మాట్లాడిది మంచిగా కొద్దిపు మాట్లాడితే ఎట్లా కొసేపు మాట్లాడి ఇట్లా కట్ చేయాలే అది చాలాసేపు మాట్లాడొచ్చు కదా కొ మెల్లగా ఉన్న ఫ్రీ ఉన్నప్పుడు చేద్దాం అనుకని చేయలే అంటంది ఇంకా
సరే
అన్నేసి చాలా చేసినప్పుడు ఒక సరే మాట్లాడనికి కాకపోయినా ఎందుకు చేస్తుందో అని ఒకసారి లిఫ్ట్ చేస్తారు కదా ఎవరైనా
అదే కదా
సరే ఒకసారి చేస్తుందంటే ఏదో మాట్లాడడానికి అనుకోవచ్చు సుఖాన్ ఆన్ని సార్లు చేసినావ్ కదా
ఆ అక్క జరుగుతుంది
నెంబర్ వన్ డే చెప్పింది ఏమైనా మేము ఇంకా అదే డౌట్ అడుగుతంది కానీ అని తెలుసా నాకు పిచ్చిలెత్తంది మానస ఏం అడదాం ఏం చేయాలో అర్దాం అయిత లేదు
అదే అదే అంటంది నా తోనీ కూడా అదే అంటంది
నిన్న చెప్పినా మంచిగా ఏమంటలో అవన్నీ ఫస్ట్ నువ్వు నువ్వ ఏమనుకుంటానో అది ఆలోచించు అని చెప్పిన అయినా సరే ఆమె మళ్ళీ ఫస్ట్ కే వచ్చి ఆలోచిత్తంది
గదే గద్ క తీత్
ఏమో పోవే నీ ఇష్టమ్ అని ఊకున నేన్ గుడ ఇ ఎ వంతే కదా దోమ్ కుడ్
ఆ పోతంది ఒకటాత్
ఒక్కస ఒక్కస్ సార ఆలోచిస్తర్ ఎవరైనా ఇన్నిసార్లు ఆలోచిస్తరా పోవళ వద్దా అనడానికి
ఉ
కాలేజ్ అయిపేయినంక అద్ వస్తదో రాదో కూడా మనక్ కు నబ్ నమ్మకం లేద్ ఫస్టు భగ్ వతి
అఓ అయితే అన్ యావ అయితే అమా అంటుంది కదా మా డాడ్ వద్దంటాండు ఓచ్చింది ఇగ కదా ఇప్పుడు ఎట్లా ఇద్ అని అంటుంది నేను అన్నా కదా ఎట్లాగో ఇంటర్న్ షిప్ కోసం మనం చూస్తున్నాం కదా అదేదో అప్రెంటి షిప్ దాంట్లో ఎసుకుంటే మనీ కూడా సేవై
గా ఆ ఇప్పుడు చే వన్ ఇయర్ జేష్ నట్టు ఉంటది ఎక్స్ పిరియన్స్ తున్నట్టు ఉంటది రొండు వేల రొండోందాల రొండోందల్ హ్మ్ సర్ట్ ఫికేటోస్తది
గదే అదే అన్న నేను కూడా ఇగో నిన్ అడుగుదాం అనుకున్నా అదే విష్ యము అట్లా ఇట్లా అనన్
ఇంకేదో వాళ్ళు పెడ్ తాళ్ లట కదా ఆమెకి ఏం అర్థ ఐతేలేదట గూగుల్ పామ్స్ అవి ఇవ్ పెడతళ్ లంట ఆమెక్ ఏం అర్థ ఐతలేదంట గా
ఏది ఆ వాళ్ళు యాక్సె సేప్టింగ్ దిస్ మేల్ అని పెట్టిందట
ఆ అది వేట్టిందంట దాన్ తరత్ తమ్ మళ్ళీ ఇంకేదో గూగుల్ ఫామ్ పెడ్ తాల్ అంటే నాకు పిచ్చిలేెతాంది మర్ వాళ్ళక్ కాంటాక్ట్ రాక్ పోతి జేయపోతి
నేన్ ఇదే విషయం జెప్ పిన ఫోన్ జేయ్యి ఫోన్ జేష్ సార్ నాకు ఇట్ల సెమిట్రూ ఎగ్ జామ్స్ అయితుంనయి నా ప్ర ప్రాజెక్ట్ పీరియడ్ ఉంది నేను మే నుంచి అయినా ఏప్రిల్ నుంచి అయినా జాయిన్ అయితా
కాల్ ఫ్రీ నంబర్లే తా ల్యాండ్ లైన్ నెంబర్ ఫస్ట్ ఆమె జేశే దాన్ కన్ కుం ఉంటాయి కదా అద్ కలుస్తదా లేదాన్ దేల్ షేది
అని కే దాంట్లోనే మెసేజ్ పెడితే అయిప్య అంతే కదా ఇగ ఏం ఆప్షన్ లేదు అనుకుంటే ఏ ఫస్ట్ తీమైక్ పోవాలన్ లేన్ మాయ్
అంతే ఈ వాళ్ళ ట్వంటి యే అన్ ఆలోచిస్తల ఆ నేనైతే షాక్ అయినా తెల్ స అసలు వామ్మో దేవుడా ఇంకేన్ని లక్షలు జేస్తాదిమే ఫ్యూచర్ లా అనుకున్నా నేను అయితే
హి హి
ఈ ఈ నిజంగసలు మరి గింత దార్ ణంగా ఉంటదద్ అనుకోలే ఈ
అదే కద అహ్ హాఁ హాఁ ఏమో ఎమ్ జెస్తదో ఏమో అర్ గర్ రేప్
కోలాబ్
నేన్ అన్నా ఇంకేమంటుంది వాల్ నం నం తా వాళ్ళ అన్నతోన్ మాట్లాడ్ డిందంట ఆయన స్పీ ఆమే స్పీకర్ పెట్టిందిట అప్పుడే వాళ్ళ డాడీ ఉంది వాళ్ళు అన్నా ఉండి అనడంట నువ్వు ఈ సెట్టే బిస్కెట్ జెష్ నవ్వు అదే ఈ ఈ గేట్ మంచిగా అదివి మంచిగా పాస్ అయ్యి ఒక మంచి ర్యాంక్ తెచ్చుకో లేకపోతే చిన్న చిన్న జాబ్ లో చేయాల్సి వస్తద్ అది ఆ ఫిఫ్ టీన్ థౌసేండ్ కీ ఇంత బీటెక్ చదువు ఏం లాభం అట్లా ఇట్లా అది ఇదన్ అంటాంది వాళ్ళు వీళ్ళు చెప్పిరు అని గా కాదు నువ్వేమ అనుకుంటన్నావో అది చెయ్య ఫస్ట్ నా కూడా పోవాలని ఉంది నాకు కూడా మంచి జాబ్ రావాలి మంచి చెయాలని ఉంది మంచి కంపెనీ అని నే అన్నాగాని ఆ ఇంటర్న్షిప్ ఎట్లా చూసుకోవాలి కదా నెక్స్ట్ ఇయర్ ఎట్లా మూడు సబ్జెక్ట్లు మూడు సమ్ లో ఉంటాయి వచ్చి సబ్జెక్ట్ లో ఒక ల్యాబ్ ఉంటది కదా ఎట్లానా మేనేజ్ చేసుకోవచ్చు కాలేజ్ వాడు కూడా ఉన్నాడట హెచ్ ఓడి నువ్వు మేనేజ్ చేసుకోగలవు నీకు వచ్చు నువ్వు ఇంక చదవగలవు అంటూ నువ్వు ఓ అమ్మ అంతగాన అంట తునవు కదా అనాడట
ఏం వద్దు సరే తీరా చూద్దాంలే నేను తింటున్నా